చెప్పు బ్రో ఏం చేస్తున్నావ్ మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా రెండు నిమిషాలు
ఎం చేస్తున్నావో ఏమో
ఏంది ఏం చేసిన కథాఎందిఈ రోజు పండగ కదా చెప్పు ఎగ్జామ్ లేదు మీ పండగ రంజాన్ జరగాల మీకి జరగలేద మే నీక ఏం పండగ చేసుకోలా ఏమి
పర్సనల్ ప్రాబ్లమ్
ఇదేదో తేడాగా ఉందే
ప్రాబ్లెమ్ అంత దూరం పొ
ఉర్ ఇంతకు ముందే పోయినాం వారం ముందే పోయినావ్ మళ్ళీ పైగ చెప్ప పెట్టకుండా పోయినాం నాకు అన్ ఇలా వెళ్తున్నాను అని కూడా నాకేం చెప్పలా
ఇండ్లంతా కడిగా
రేపు పండగ ఈవినింగ్ అన్న అయ్యింటే బాగుండు
అయి వేసుకొనే పాతదే వేసుకున్న పాతది అంటే మరి అంత పాతది ఏమి ఏసుకోలా కొత్తదే కొత్తదైతే కొత్తదె ఒకసారి కూడా వేసుకోలా మాములుగా త్రీ పీస్ కుడతా ఎలా
ఓకే ఏం హాఫ్ సారి కొన్నావా పండక్కి అయ్యో య్యోయ్యో ఎంత పెద్ద కష్టం వచ్చింది పాపకి కనీసం మెసేజ్ కూడా చేయలేదు ఎందుకు నువ్వు నేను వెళ్ళిపోయాను నేను మెసేజ్ చేసే వరకు నీకు గుర్తులేదు నేన్ కొవ్వు నీకు కొవ్వు
అదను
బరువు అ లవ్వ అది ఉండింటే నువ్ చెప్పిన్నింటావు అక్క ఇలా ఎళ్తున్న ఇంటికి అని
చెక్ పొయినాం అనీ నేను సార్తో లెటర్ లో సైన్ పెట్టించుకోలే సార్ ఏమో లీవ్ వ అన్నాడు సార్కి ఫోన్ చేసి ఎందోన్నాడు ఏదో ఎగ్జామ్స్ కి ఏమో పోయినాడు చేసుంటే ఫోన్ స్వీచ్ అప్ లో పెట్టినాడు ఫొన్ ఎత్తల నిను నా హాస్టల్ లొనే తాక సరే వాడుగర కొంచెం తిని పొ అన్నారు నాకు నవ్వు వచ్చింది మేలు అదే భయం ప్రిన్సిపాల్ సార్ తో సైన్ పెట్టించుకొమే ఇప్పుడు కాబట్టి ఇన్ ఫై కన్నా ముందే పోతే ప్రిన్సిపాల్ దగ్గరకి పోయి పంపిస్తాది అందుకే ఫై తర్వాత చూ
అ
మేడమ్ ప్రిన్సిపాల్ దగ్గరకి త పంపిందా ఫన్ అవర్ ఫోర్ డేస్ పంపిస్తారు ఫైవ్ అవర్
అ
పంపిస్తాడో లేదో పంపిస్తరో లేదో అని డౌట్ తో పోయినా తీరా చూస్తే వాల్లన్నకు ఫోన్ చేయమంది అ ఆరాంన్నా పంపమని చెప్పారు అరూ ఆడ వర్కు ఒచ్చినారు బ దా మారు ఫల్ పపట్ స జడ అ పోయినా జడ ఎకుపోయి తీస్కుంటంటె ఇగ నాకు అగా ఏం నచ్చలే మళ్లీ రిటర్న్ ఒచ్చిన మళ్ళీ ఆడ్ వరకి ఆడ ఇంకో షాప్ల అదే ఏంటో ఏ ఎ ఆడికి తిస్కెల్లినరు ఆడ చూస్తే ఆడ అదినచ్చలె ఇది నచ్చలె అది ఇది అని నన్నీ మాత్ర అమ్మా ఎ చేయ అ నన్నీ మాత్రవం అంట మరిలాస్ట్ లాస్ట్ సర్లే నాక్ ఇఎవి నచ్చలే నేన్ రేప్ మళ్ళీ అ రేప్ మళ్లీ అన్నంచం తెలుచ్చుకుంటాము పరా మాట పైస గొడవ బ అ బసంలో కొంట కొన్ని
ఎ ఒకె మంచి పని జేసవ్ స్పీకర్పెట్కోమూతి దగ్గరా అద్ అది స్పీకర్
ఈడ మళ్ళి వై అరుస్తూ యారు మ
అదేదో కనిపించ్చి నాకు
అక్కడ ఇనిపించట్లె కింద
కో ని ముతికడ్డము పో నన్న నిన్ని పోయి
నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసా పరీ ఫస్ట్ ఏం టికెట్స్ దొరకలేదని ఉగాది రోజ్ స్టార్ట్ అయ్య నేన్ మార్నింగే బ ఆవుగాది రోజు అంటే థర్స్డే స్టార్ట్ అయ అప్పుడేమైందంటే ఎ ఇది పన్ ఇది ఎంద్
ఆఫ్టర్నూన్ ట్వెల్వ కట్ల ఇంట్లోంటాన్ కదానీ నేన్ వందే భారత్ కెళ్దాం అంటె మా అమ్మంది తొమ్మిది ఒన్దలా ఆ తొమ్మిది ఒన్దలతో నేను ఒకటి నాలుగు సార్లు ఎ ఎళ్ళి రావోచ్చు మా ఇంటికి సరే అని చెప్పి నె న్ కృష్ణా కి చేసాను ఆఫ్టర్నూన్ త్రీకి అయి ఇంకా ఎళ్ళాను అలానే ఆకల్లో మాడుతూ మాడుతూనే పోయాను తర్వాత అంతె ఆ మధ్యాహ్నం తిన్నా ఉగాది పచ్చాదడ్ నేనా రోజు సరే అది ఐపేయింది ఇంక ఆ రోజు ఇంక మా నాన్న మా బాబాయ్ కారేస్కోచ్చారు తీసుకెళ్ళడానికి ఎల్ప్పోయాం నెక్స్ట్ డే బ వానీ ఐలాండ్ విజయవాడలో ఫేమస్ కద్ భవానీ ఐలాండ్ బోటింగ్కి ఎళ్ళాము షాపింగ్కి ఎళ్ళాము పిన్నివాళ్ళు ఒచ్చారు ఈసారి కిట్లు వాళ్ళు ఒచ్చారు తర్వాత సాటర్డేమో మామ్మ ఎప్పట్నుం చొ అనుకుంటుంది మోపీదేవి టెంపుల్ంటే సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్కి ఎల్లాలని చాలా ఫేమస్ అనుకున్నది అ కున్నట్టుగా నెరవేరుతది అని సో వెళ్ళాము తర్త హంసలు దీవి తెల్సు గదా బీచ్ అక్కడికి పోయినాం మళ్ళీ అంటే కృష్ణ రివర్ ఒచ్చీ ఆ సముద్రంలో కలుస్తది సాగర్ సంగంము అంటారు ఆ ఊరి పేరు హంసల్ దీవి అంట అక్కడికి ఎళ్ళాము బీచ్ కి తర్వాత ఇంకో టెంపుల్కెళ్ళి ఆ రోజంతా ఒచ్చేనాం ఏంది మార్నింగ్ ఎయిట్ థర్ ట్ ఐతె ఈవినింగ్ ఒచ్చేటప్పటికి ఎయి థర్టీ ఐంది దూరం మచిలీపట్నం విజయవాడకి పక్కన
ఇంట్లో బొబ్బట్లు చేసుకుందాం పండు గా రోజు
సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫుల్ రెస్ట్ తర్వాత మళ్ళీ షాపింగ్ తిరుగుతూనే ఉన్నాము షాపింగ్ అని తర్వాత ఇంకా సెలూన్కెలం మల్లీ మొన్న మా అమ్మ నేను మాకు పనా పాఠా డబ్ డబ్బులు గోకించుకోవాల్కదా అని చెప్పి పోయినాం మేము ఇంకే వెళ్లి మొత్తం బాగా వదిలించుకొని వచ్చినాంలే ఇంకా కిట్ వాళ్ళు వెళ్ళారు. ఆ వాళ్ళు వెల్లి వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చా చ్చేలాగా ముందే వచ్చేదామని పోయిన ఇంక నాన్నమ్మన్నారు ఏం వెళ్తావులే వాళ్ళు ఉండగా ఇంకా అని చెప్పి వాళ్ళు అన్నారని నేను పోయిన ఉండిపోయిన నువ్వు పది రోజులు ఎస్తావా పదిహేను రోజులు వేసావా సెలవులు.
పది రోజు ముందు సటడే పోయా ఈ రోజు డే ఎంత ఇస్మానక
పోనీలే అడ్రస్ మళ్ళీ పనికొస్తాదిలే నికే
ఆ డ్రెస్ మల్లీ పనికోస్తాది. మాకో పెళ్లి మల్లీ ఏదో మళ్ళీ వాళ్ళు పెళ్ళి కొడుకు వాళ్ళు ఉన్నారు అంటే కొంచెము వాళ్ళ అమ్మ వాళ్లు ఇప్పుడే కొంచెం అదేమి గయ్యాళి ఉంది అత్త లాగా ఇప్పుడే అలా అంటే మరి మాకే కాదా సాఫ్ అసలు తెలుసా చెప్పు ఏప్రిల్ లెవెంత్ గా పెళ్లి
అంటే లేవేంతున్నా అంటే కమింగ్
యి అన్ని ఐపోయినాయి. ఆ మండపం మాట్లాడేది అయిపోయినాయి పెళ్లి పత్రికలు ప్రింటింగ్ అయిపోయింది అంత అయిపోయినతరువాత వాళ్ళ వీళ్ళు లేదు ఓకే అంతా మాట్లాడుకునే వాదంటున్నాను
ఇప్పుడు మే ఏముంది మేల మీకు ఏముంది మీథ్ రాసి ఇంకెళ్ళిపోతారు నాకు తెలుసి మీరు చక్ క్కగా
అ
లేదు వెన్స్ డే తస్స్ డే అని అన్నారు మీ రూమ్మేట్ అ అనింది ఎప్పుడు వస్తావు అంటే నేను సండే వస్తాను ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా ఎల్లుండి నీకెవ చ్చుడు హాలిడే అని అన్నా ఆ ప్లాంటేషన్ చేస్తారు కదా అలసిపోతారని హాలిడే సార్ అంటే నాకు చెప్పారు ఎవరు చెప్పారంటే శిరీష మేడమ్
మీకు కాద్ ఫ్రైడే కాద్ ఫ్రైడే సాటర్డే హాలిడే అంటా కదా అంటే థాస్డే ఫ్రైడే స్టాడే అంటే కాలేజ్ కే పోత అసలు నీకు తెలియదు మా మమ్మీ పనికి పోయిది ఒకటే ఉందా ఇంకా మా అక్క కూతురు కొడుకు ఉండ్నిరి వాళ్ళు స్కూల్స్ స్టార్ట్ అయినాయని వదిలి ఎలిపోయినారు ఆ ఇంకా మా పెద్దమ్మ కూతురు ఉన్ని నా హైట్ ఆ పా బి ఎ స్సీ నర్సింగ్ ఆ పాపా ఉండింది ఆ పాపా వాళ్ళు చోటు దగ్గరకి అట్లా ఇట్లా పో తను వాళ్ళ మా ఇంటి ఎదురుగా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పొద్దునే స్కూల్ కెళ్ళిపోతారు మధ్యానం తోస్తారు వచ్చినప్పుడు నుంచి వాళ్ళు అసలు మాట్లాడరు చిన్న పిల్లోళ్ళు ఊ నాకేడ పొద్దు నేను టీ వీ దగ్గరే ఫోనే జూ టోలా చిరాకొస్తుంది
ఫోన్ చూస్తాం టీవీ చూస్తాం ఒక సర్టన్ టైం వరకేస్తాం అను చూడాల
సమ్మర్ స్లీప్ ఏస్తా నేను ఆ టీ వీ వస్తా ఉంటే నిద్దరొస్తా
మళ్ళీ మార్నింగ్ ఎళ్తే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కు గానీ రారు మీ ఇంట్లో
ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు ఆఫ్టర్నూన్ టువల్ టువల్ థర్టీకి అలా ఐకుంటాది
అలా ఐతే పర్లా
చులీ వాళకి ఎగ్సామ్ టూ ఏ లాబ్ ఎగ్జామ్స్ అని రాలా మా తమ్ముడేం మో ఇంక టెన్త్ ఎగ్జామ్స్ అని వాడు రాలా నేను ఒక్కటే చాలు మా అమ్మమ్మ వాళ్ళూరికి బోదాం అనుండె మా అమ్మమ్మ వాళ్ళూరికి శశి ఇంక నేను పోతా ఇంక మా మమ్మీ అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీకి గుడ్డలు పెడతాము అని చెప్నారా అంటే మా మమ్మీసు నన్ని గూడా రమ్మ అన్నది నా తర్వూతు సెకండ్ డే మా అమ్మమ్మ కూడా మనమేం అట్లేం లేదు చూస్ తాం కదా ఏం కాదు రా అని చెప్పింద్ నేను కూడా అంటే ఒక మంచి పని చేసుకోవడానికి పోతా టాము ఎందుకు మనము మళ్ళీ ఇప్పుడు ఏం కానంత వరకు ఓకే ఇప్పుడు ఏదన్నా ఆ ఒక్కటి రివర్స్ అయ్యిందనుకో మనకి మే మనం ఇది చేసినాం కాబట్టే మన్ ఇలా పోయినాం కాబట్టే మనకి ఇలా అయ్యింది అనే తాట్ మనకు వస్తుంది కదా ఇందుకు వద్దు లే మా నువ్ ఒక్కటి పోయేసి రా పో ఎందుకు మళ్ టీ మంచి పనికి పోతాన్నాము మళ్ళీ మనమే ఎందుకు చెడ్డ చేస్ తో అని చెప్పసి వద్దులే అని చెప్పి నేను ఇంటి దగ్గిరేనేండి నేను మా నాన్న మా మమ్మీ ఒకటి పొయ్యి నెక్స్ట్ డే ఈవెనింగ్ కొచ్చేసింది అవి నావ్